హలో
హలో హలో ఈ ఏం లేదురా ఇప్పుడే ఇంట్లొ పన్ జేస్తున్న.
ఔనా.
హ్మ్.
అసే మర్దల్ ఏంతి నీ ఫోనసలు సరి. గ్గ కలవట్లేదు.
అసలెన్ని సార్లు ఏ అసలు బై పైన్నే. సర్వర్ ప్రాబ్లమున్నట్టుంది. నాకైతె సిగ్నల్ గుడ బానే జూపిస్సుంది.
ఔనా
ఉమ్ సిగ్నలైతె బానే జూపిస్సుంది గానీ ఫోనే కలవట్లేదు చాలా మందటున్నార్ దెల్సా నా ఫోన్ గలవట్లేదని.
నాగ్గూడా ఫుల్లు సిగ్నలుంటుంది నాక మా వొదిన గూడా ఇ. కవ్విదనే ఉంటది గద. ఆమె గుడా కాలేజ్. సే రావట్లేదు ఎందుకొ మరి.
అసలేంటి గావచ్చు ఈ ఫోన్లు ప్రాబ్లమ్ మన ఫైజీ ఫోన్లు గనుకున్నట్టే పేరుకు గానీ అసలూ.
తత్మదమ అనవసరమ అయచడుే గీ మద్య అసలేం లేదు.
మ్ మి వాయ్స్ బ్రేకైనట్టొస్తుంది నాకు.
మా వైఫ్ నికొస్తుందా.
ఆ కొంచెం బైట్కొచ్చి మాట్లాడ్రాదు సరిగ విన్ప.
ఓకే ఒకే మరీ ఇప్పుడైన కరెంట్ కరెక్ట్ క్లారిటీ.
ఆ విన్పిస్తుంది విన్పిస్తుంది. బైటికొచ్చావా.
ఆ బైటికేం రాలెగాని కొంచెం ఫోన్ దగ్గర పెట్టుకొన్ మాట్లాడ్తున్న.
ఇంట సేప్ దూరం బెట్టుకోన్ మాట్లాన్నావా.
లేదు ఇందాక అంటే ఇట్లా కొంచెం ఇట్లా మౌత్ దగ్గర పెట్టుకున్నా, కాని వాయిస్ ఎట్లా వచ్చిందో మరి
టెంపుల్ కెళ్దాం వస్తావా మండే రోజు?
మండే రోజా? మండే రోజు ఏమన్నా ప్రోగ్రామ్స్ ఉన్నాయో చూడాలి మరి, ఏం లేకపోతే వస్తాలే కంపల్సరి.
ఎందంటే నాకు చాన రోలు అయితుంది. టెంపుల్ కెళ్దామని అనుకుంటున్నా అసలు వీలు పడట్లేదు.
అవునా నేను కూడా పోదాం అనుకుంటున్నా మరిగా
ఒక రోజు లీవ్ పెట్టుకుని రా రాదు డ్యూటికి.
వస్తాలే కంపల్సరీ
ఎందుకంటే కొంచ్ అదే కొంచెం పీస్ఫుల్ గా ఆనిపిస్తదని కొంచెం నీగ్గూడ ఊకే ఇంతగానం ఇల్లు డ్యూటీ ఇల్లు డ్యూటీ ఇల్లు డ్యూటీయేనా
అంటే యాక్చువల్ గా మా ఆఫీస్ లో రేపు ఉగాదికి లీవ్ ఇస్తా అన్నారు వీక్ ఆఫ్ అయితే నాలు గంటల ముందు ఉగాది సెలబ్రేట్ అంటే మం మండే ఉగాది సెలెబ్రేట్ చేసుకుందాం.
అంటే ప్రి
సరే
ప్రీ వెడ్డింగు ఆ ప్రీవ్ ఈవెంటు అవన్నీ చేసినట్టు, ఇప్పుడు ప్రీ ఉగాది ఆ మీరు.
ఆ అట్లనే ఉంది మరి అన్ని ఇగ అన్ని కార్పొరేట్ కంపెనీసే అంత. ఒక రోజు ముందు లీవ్స్ ఇచ్చేదుంటే ముందు రోజు సెలబ్రేట్ చేస్తారు లేదంటే ఇగ ఆ రోజు సెలబ్రేట్ చేస్తారు.
అవునా ఏమో లీవ్స్ ఇచ్చినాయ్ రాకు ఇయ్యకున్నా రా రాదు ఇగ నా కోసం.
ఇంకా కన్ఫర్మ్ చేయలే ఆ ప్రోగ్రామ్. గ్రూప్ లో పెడతా అన్నారు ఈ రోజు.
ఆ ఎందు
రేపు సండే వీక్ ఆఫే కదా ఒక వేళ వీలయ్ ఒక వేళ గుడికి పోదాం ఆ రేపు వీలైతే అక్కడ ఫంక్షన్ చేస్ న్నారనుకో
హా
ఈవినింగ్ వరకు నేను మీ రూమ్ దగ్గరకి వస్తా ఇద్దరం కలిసి ఎల్లుండి టెంపుల్ కెళ్దాం.
అదే ఇగ నాగ్గూడ చాన్ రోలు అయితుంది మనసు బాలేనట్టు అనిపిస్తుంది.
ఎందుకు మరి ఈ మధ్యలో అట్లుంటున్నావ్? నిజంగా నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నా బాగా డల్లు గ్గనిపిస్తున్నావు ఎందుకు?
ఏమో అంత ఊరుకూరుకనే నర్వస్ గా అనిపిస్తుంది ఇగ అంటే ఏ పని చేసినా చేయాలనిపిస్తలే అసలు అంతా బాడీ సపోర్ట్ చేస్తలే.
ఫీవర్ ఏమన్నా వస్తుందా?
అదే లో ఫీవర్ కూడా వస్తుంది.
కనిపిస్తున్నాయి కొంచెం ఇట్లా ఫేస్ లో
అదే ఇగ నేను గూడా మా చెల్లెల్ని గూడ రమ్మన్ నా
ఒక్ సా ఒకసారి చూపిచ్చుకోకపోయినా
చూపిచ్చుకోవాలి అంటే నార్మల్గా నేను మొన్న హాస్పిటల్ కెళ్ళినప్పుడు డాక్టర్స్ తోని చెప్పినా
అవునా ఏమన్నారు మరి?
ఏం లేదమ్మా ప్రాబ్లం ఏం లేదు అంటున్నాడు.
ప్రాబ్లమ్ ఏం లేదు మరి ఎట్ అసలు ఈ మధ్యలో అటెండ్ అవుతుంది సార్ అదొకటి ఇదొ ఒకటిన వస్తుంది పోతే వాళ్ళ ఏమ ఏ లేదంట మ మనకి ఇంటికి వచ్చినట్ సేమ్ అట్లే వస్తుంది మరి వాళ్ళు మెడిసిన్ రాస్తారు ఆ మెడిసిన్ రాసినంతర బాగుంటంది
హ్మ్! అందుకే ఇక ప్చ్ ఏమో బాడీ ఇట్లా చెకప్ చేసుకున్నా ఏం అనిపిస్తలేదు కదా? కానీ,
కాల్లని సెట్ కాలు కట్ అయినట్టు అనిపించింది. కాలు కట్ అయినట్టు అనిపించింది కాలు ఏంది కట్ అయిందా అనుకుంటున్నా?
ఏ లేదు నే నా వాయిస్ వినిపిస్తుంది కదా వస్తుంది కదా ఆల్రెడీ.
ఆయి నాకు వేరే కాల్ వస్తుంది. దాని వల్ల నీ వాయిస్ లో అయిపోయింది.
ఆహా! సైలెంట్లో పెట్టు.
అదే చేస్తున్నా ఇగ ఎ అంట ఏమి పెద్ద ఇంపార్టెంట్ కాల్ కాదులే.
ఆ మా సన్నీళ్ళు ఎందుకు? వేడి నీళ్లు పెట్టినా.
ఎవరు? మా అల్లుడా?
ఆ
మా అల్లుడా?
కాదు కోడలు కోడలు పాప.
అదే మారే సల్న్
ఆ ఆ
కనిపిస్తాదికద
స్నానం చేస్తా అని ఏడుస్తుంది. ఆమె కంట కూల్ వాటర్ తోటే స్నానం కావాలట. హాట్ వాటర్ వద్దు నేను ఇంతసేపటి దాకా ఆడుకొని ఆడుకొని వచ్చినా, హాట్ వాటర్ తోని చేసుకుంటే ఆ ఎ నాక అంత ఉక్క పోస్తుంది చెమటలు అన్ని కారతాయి నాకు ఏమి వద్దు నాకు కూల్ వాటర్ వద్దు వచ్చి నాకు హాట్ వాటర్ వద్దు కూల్ వాటర్ కావాలి అని అంటుంది.
మంచిదే ఇంక ఒక కాలేజ్ ఉన్నాక ఇప్పుడైతే హ్యాపీ యే గా.
ఆ ఆ
టూమచ్ హ్యాపీగా ఫీల్ అవ్వు మీ వాయిస్.
హ్, హ్, అవును ఆ జాబ్ బాలేదు. రిజైన్ చేస్తాను. ఇంకోటి చూస్తాను అన్నావ్ అంట కదా?
అవునవును వేరే అ ఒకసారి కానీ నాకు చాలా నచ్చింది అట్లా అక్కడ ఒక బ్బలు ఇచ్చినా నకు ఒక బ్బస్తా
కొంచెం పక్కకు వచ్చి మాట్లాడు, వాయిస్ బ్రేక్ అయితుందమ్ త.
వాయిస్ బ్రేక్ అయితున్నట్టు అనిపిస్తుంది, ఇప్పుడు ఓకేనా?
ఏ నా కూడా స్ ఈ మధ్యలో, ప్చ్ నా కూడా ఒక వేరే జాబు, మీ ఆఫీస్ లో ఏదన్నా ఉంటే చూడరాదు ఇక్కడ?
లాంగ్ అయింది. అవునా అయినా లొకేషన్ కొంత లాంగ్ ఉందను చూస్తున్న.
హ్మ్!
మా సైడ్ ఆ పని ఎవరు? రావ్
అదే ఇక ఊకే ఇక్కడ ఇక అదే ప్రాబ్లం అయితుంది. అదే ఈ సార్ వద్దామని అనుకుంటున్నాం మీ అన్నయ్య కూడా చెప్పిండు ఇక ఈ సారి మా చెల్లె వాళ్ళ సైడ్ డ్యూటీకి పోదాం అని చెప్పిండు. షాంపో తెచ్చుకో.
అవును అన్నయ్యకి మాత్రమే ప్రాబ్లమే.
అవును అవును అన్నయ్యకి కూడా ప్రాబ్లమే అయితుంది, ఎందుకంటే వర్క్ అప్పట్లాగా ఉండట్లేదు అన్నయ్యకి
అయ్యో మరి ఎట్లా అట్లయితే
గది గ అట్ సైడ్, నాకు మీ కంపెనీలోనే చూడు, మీ కంపెనీలో శాలరీ కూడా బానే ఉంటది, నీకు మంచినే ఉంది శాలరీ అట్లనే నాకు కూడా ప్రొవైడ్ చేస్తారేమో, ఒకసారి అయితే అడిగి చూడరాదు మీ సార్ మీ ఆఫ్ ఆఫీస్
స కొ అైన ఎందుక ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కదా
ఆ అదే ఎక్స్పీరియన్స్, ఇంకా నాకు బెనిఫిట్ ఏంటంటే, అన్ని కంపెనీలో చేసిన కాబట్టి, కొంచెం తొందరగా ప్రొవైడ్ అవుతుంది నాకు జాబ్ ఇవ్వడానికి
సరే కా
ఉ అన్నిట్లో నేర్చుకోవడం బెట్ ర్ అయింది కదా అంటే సిస్టమ్ కూడా అన్ని అలవాటు ఉండి స్పీడ్ ఉండేసరికి, ఓకే పర్లేదు అని తొందరగానే ఇస్తున్నారు జాబ్ అండ్ రిస్క్ లేకుండా
అవునం ఇగ లాస్ట్ టైమ్ పిల్లల కోసం ల్యాప్టాప్ కావాలన్నావు గదా తీసుకుంటావా
అవును ఉందా ఇక్కడ నేను అదే అప్పుడు అప్పుడే అడుగుదాం అనుకున్నా మాటలో మాట మర్చిపోయినా ఉందా
ఉందంట మీ తమ్ముడు బానే ఉందంట మన బడ్జెట్ లోనే వస్తుందంట
అవును పిల్లలకి ఊకే మొబైల్ ఫోను ఎంత గానం మనం ఇ అని చెప్పు అప్పుడప్పుడు ఆ ల్యాప్టాప్ చూసినా కూడా అంటే ల్యాప్టాప్ లో కొంచెం వాళ్ళకి ఇంపార్టెన్స్య చూస్తారు పెద్దగా స్కీన్ అవపడి
దాని మీద టూ రూపీస్ ఏదో ఓచ్చర్ కూడాడిస్తుండ కట నాకు మస్తు నవ్వు వచ్చింది
అయ్యో టూ రుపీస్ ఓచర్స్ మనం ఏం చేసుకోవాల అవి తీసుకొని అవునా కొందాం చాక్లెట్స్ ఎండి బిస్కెట్స్ కూడా కొందాం వస్తే
ఓకే మరి పిల్లలు ఏం చేస్తున్నారు స్నానాలు చేస్తుర్ర
హీటర్ పెట్టిన బాబుకయితే ఇంకా పాప ఆ కూల్ వాటర్ చేస్తా నాకు హీటర్ వద్దని అంటుంది
సమ్మర్ లో మరిగ హీట్ వాటర్ ఎందుకు కూల్ వాటర్ అలవాటు చేయకపోయినా మళని కూడా
వామ్మో వాడు ఎటువంటి రకం తెలుసు కదా
వాడు కూల్ అంటే చల్లంట
ఆ వాడు ఆపోజట్ సీజన్ లో ఆపోజిట్ పనులు చేస్తాడు ఆ వాడు అన్నిీ ఆపోజిట్ సీజన్ లో అసలు ఎందుకుగావచ్చు వానికి ఇలాంటి మైండ్ సెట్ అంతకంటే దారుణం వా త్రీ ఫోర్ ఫైవ్ వీడు
అ మీరు నెక్స్ట్ పెద్దగానాక హీరోని అన్న చెయ్
ఇగ అదే పని చేస్తా మరి ఇగ వూడు చదివి అంత ఉద్దరిస్తాడని కూడా ఏం లేదు నాకైతే హోప్
ఇప్పుడు ఆమెకై ఆమె వేసుకుంటుందా స్నానం
ఇగ చేపీయాలి